తీసుకోలేదాండి అది బ్యాక్ పోయింది మొత్తమే తీసుకోలేదు బాక్ పోయింది
ఉహు
ఉమ్మ్ వేస్టయింది
ఇంకా ఏం చేస్తున్నారు
ఏమున్నది ఏ ఫంక్షన్ కి పోయోచ్చిన
హ్మ్మ్
ఉమ్మ్ ఉత్తినే కూచున్నాం
ఉహు
మామూలుగా ఏమన్నా స్వీట్స్ లాంటివి ఏమన్నా చేస్తరండి మీరు
స్వీట్సా
ఉమ్
చేత్తమండి శనగపిండి ఉంటే ఈ మైసూర్ పాకు చేద్దామని ఒకసారి ట్రై చేసినా
ఆహా
మైసూర్పాకు పాకం పట్టిన పిండల్లా పోసే సరికి మొత్తం గడ్డ కట్టింది అంత అల్లాంటక పోయిన్ది
ఆ మడిలెంక ముందు జలె బట్టి పోయాల ఒక్కసారి పోయద్దు
అలాంటక పోయేసరికి మళ్ళ గిన్నని నీళ్ళు కలిపితే అది నీళ్ళ కచ జోరుక జోరుకయి మొత్తం అది నల్లగా అయ్యేదాక కలపెట్టినం
ఆ హా
ఇగా తర్వాత మైసూర్ పాకు లడ్డూలు అయినాయి చిన్న చిన్న లడ్డూలు చాక్లేటలా తీర అయితే ఇగ ఇ పడ అంతా గనం కష్టపడి చేేశ్నం ఎందుకు బడెసుడు అని తిన్నాం మంచనే వచ్చింది మంచినే అనిపించింది
ఆహా
ఇ హల్వా అ టి హల్వాద ఇతే అయ్య అది అ బొంబై పెటిద
ఏమి రవ్వా హల్వా నా రవ్వ రవ్వ కేే
ఆ రవకేశర్ రవాకేశరి కాదు
రవ్వన్న తోటి చేయడం వల్ అవదు
తోని అవి జెత్తారు చూడండి
ఆహా అది రవ్వ కేసరి
కాదు కా అది సాఫ ఉంటాయి స్వీట్ కలబందనేంట
కనకండు కలబంద కలబంధతో పెట్టాం తెలుసాం మొకానికి జుట్టు కిట్ పెట్టుకుంటారు
ఆ అదే అదే తెలుసు దాని పేరు ఇనం కా మా ఇంట్లో ఇవ్వండి మా వీధిలో కూడా ఎవరికి లేనచ్చలేవు
మనమైతే వున్నదే
ఊ అ ఏం స్వీట్ ఉంటాది దాన్ని ఏమ అంటారు సాఫ్ ఉంటది రెడ్ కలర్ ఉంటది
అదే కాల హల్వా అంట్రూ
బాదమ్ హల్వనా బీట్ రు హాల్వా అంటారు
అది అది అల్వానే అంటరు దాన్ని కూడా
అయే చేద్దామని చేతే కాలే ఇగ లూస్ లూస్ ఐపోయింది ఇగ మరి రవ్వ కేసరి తోటి అసల్ కి అట్ట స్వీట్ చేద్దామని చేతే అయ్యో ఒకసారి ఏమో తీయన్నా లెక్క అయింది ఒకసారెమో లడ్డుల ఐంది నేనే ఏ స్వీడ్ చేసినా అది పసక్ ఐతది
ఆ
అంటే య కస్ సరైన క్వాంటిటీ వేయం అన్నట్టు సగం సగం వేసే సరికి సగం సగం అయితది అది కూడా
ఆహా
ఊ
ఉ
మీ పిల్లలు కాళీ ఏనా అండి ఫోన్ లు ఎక్కడ వెటయిన మాట్లాడు ఏ ఆలోచితాలండి ఏం ఆలోచితరు ఎ ఎప్పుడ అయిపోతేయి ఈ కాల్సు
అయిపోతే కాని మా ఇంటి పక్కనొళ్ళు ముచ్చద్దా అంటే వింటున్నాం
ఓహో ఒక చెవ్ అటు బెటిండ్రా
ఒక చెవ్ అటు పెట్టినా ఒక చెయ్య వేరే లో ఒక వైరు పని చేతంది ఒక చేయ తోడు ఫోన్ మాట్లాడుకుంట తరాగ్ గొట్టిన చూడు ఒక్కొక్క పని ఒక్కటి చేస్తామండి అవయవాలు
ఊహు ఎప్పుడు బిజీనే ఉంటరు అనటు ఇగ
ఎప్పుడంటే రెండు రోజులు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటుంది ఎందుకంటే చాలా వెనుకబడి నాయి ఉన్నాయి ఆ వేరేవే ఖచ్చితంగా ఈ రెండు రోజులు వెళ్దానంటే ఇగ రేప్ ఓ ఎల్లుండి వరకైతే ఖచ్చితంగ బిజి బిజీ ఉంటవ్ అరుడనోలియ అట్నే ఐంది అవే ఎత్తడు
ఔను సెలు వుంది కానీ ఒ పుడుకున ఒకటి బి ఒకటి చెప్పిన చెప్పదా ఆ?
ఎప్పుడు డాడుండ అంటే నువేమో స్వా స్వాతి సో ఈ డాట అంత దాటక పోయిన గని ఇట్ల పోయినం ఫ అర్థం గాలె ఎవళ్దీ? నేనెందుకు దెత్తా? ఏ తేలే నేను. ఆ ఇవాల స్వరూపత్తే నేన్ పోను కాట్లే డాటా అయిపోయినటున్నది నీ తాళన్నే ఒత్తలేదు కాట్లే ఆన్ జేసి పెట్టిన చూడు ఎవతి కోసమూ? ముటూర పెట్టుకుంటే ఆట అయిపోతదట మళ్ళా మనసైకిన ఎంతొస్తే అంతిస్తారు. చెప్పండి ఇంకేంటి విశేషాలు?
బట్టలు పిండుతానా ఏం లేదు. మా పాప అటుబొయింది.
కొంతమంది కూడ మాట్లాడుతున్నారా నీ ఫోనూ
చెయ్య గని, ఈ ఒక్క పనిచేయలేన
ఇగ నేనంటె జేత్తనే ఉంటాండు పని.
అది మేము నేర్చుకుంటాం అమ్మ
ఆహ!
ఖాళిగుండి మరి ఫోన్ మట్లాడకుంటే పని ఎక్కువనైతది మళ్ళి
అది గుడ నిజమే నేను గుడ ఇంతసేపు వాడల పని చేసినా. ఫల్లిపట్టీ చేసిర్రా ఫల్లిపట్టి చేస్తే ఎప్పుడైనా వచ్చిందా మీకు మంచిగా.
చేేసిన్రా
ఎప్పుడన్న జేసిన్రా ఫల్లిపట్టీ? అంటున్నా.
ఆ ఆ చేసినము మంచిగనొచ్చిందండి ఒకసారి జేతే
ఆ నేం జేస్తె గుడా ఎదొ మిస్టేక్లొ ఒత్తది అట్ల మంచిగా అప్పుడప్పుడు రాదు గానీ
ఒకసారేమో! ఫస్ట్ సారి చేసినప్పుడూ మొత్తం ప్లేట్ కె అతుక్కపోయింది. గీకడానికి కొంచెం టైం పట్టింది గాని సెకండ్ సారి
ఆహా!
ఆ
నేన్ గుడా జేతే అప్పుడు మంచిగా ఒత్తది. అప్పుడప్పుడు మంచిగ రాదు. మళ్ళీ చేద్దాం అనుకున్నా.
ఊ
కానీ మనం జెయ్యలేదు ఏం లేదూ. చెయ్యాలి ఖచ్చితంగా
ఊహు అయితే నిన్న ఏం జరిగిందంటే
ఊ ఉన్నద్ ఉంది.
ఒక వర్క్ మీదా వరంగల్ ఎళ్తా అన్నడు.
ఆహా.
అయితే ఇగ సరే మనంత దూరం ఎందుకులే పోవడం ఇక్కనే జూసుకోరాద అంటే ఇక్కడ ఇక్కడ ఆల్రడీ ఇద్దరూ జేరిన్ రూట్ల
హు
అట్టే పోయి ఉంట ఆన్న వేసుకుంటాని ఆయన బట్టలని చదుకొని పోయిను
ఆహా
అదికుపోనాంగా మళ్ళ అరిపోనాంగా ఆ వర్క్ ఫసక్ అయ్యింది
ఆహ
బేటర్ ప్లేట్ కడగాలి బిర్యానీ పెట్టాలి వాళ్ళకు సేవ చేయాలి అంటే వడ్డీ యాలి కడుగాన్నట వేటర్ కాన్ని చేయాలంట ఏనా మది ఎవరో
పోతా అన్నార మరి హలో హలో